హలో నీ అబ్బా నీగేంద్రబాబు ఎప్పుడు
ేమో ఇలా పడుకుంటే నొప్పేో బాధో తెలియ స్ట్ర కరెట్ స్ట్రైట్
ఓహో బాగా సర్దుకోని పడకువ
ఇంకా బ్యాక్ పెయిన్ వచ్చింది కాబట్టి ఇంకా కసలుచ త
సలోలా ఎప్పతున్నా
మా అమ్మ మా అమ్మమ్మ అయితే బెల్ట్ వేసుకుంటుంది కదేమో అది ఏమో బ్యాక్ పెయిన్
బబా మీయామ్మ మర్జెన్సీ అమ్మమా అవునులే ఆ ఆహా
ఎట్టుకున్నాం అది ఆ నడుంద ఒకటి బ్యాక్ అది ఒకటి కాల్వి ఇక్కడ సీటుకి ఏమో ఉంటాయి అది దేకో అమ్మా అప్పుడు కొన్న అమ్మాను
ఆహ
ఇంకా మసాజ్ చేసే మిషన్ కూడా అంతే త్రీ కేే పెట్టి కొన్నారు మా నాన్న ఎప్పుడు చూసినా అదను వదలేనే వదలమా అమ్మ దాంట్లో ట్వెల్త్ సెట్లు ా ఒ మిషన్ షేప్స్ డిఫరెంట్ అంటే నెక్
హ నేను మొన్న మొన్న నితినికి పాని కొని చ బర్డేకి షూలు అది ఏంటి పర్ ఫ్యూము మళ్ళీ టీ షర్ట్ మళ్ళీ దానికి ముందు రెండు టీషర్ట్లు అన్ని బానే కొన్ని చాయనా వాడికేమో పెద్ద ఓరాక్షన్
నాకు కాదు కాలేదుేం తెసా వాళ్ళ షాప్ లో కొనేదాన్ని కదా నేనే పే చేసేదాన్ని ఎప్పుడు చూ ఒక హండ్రెడ్ అంతే అయ్యేది డైలీ డైలీ ఒక బేస్మెంట్ లో కాదు బ్రేక్స్ లో మార్నింగ్ బ్రేక్స్ లో కలవడం మనం లంచ్ లో బేస్మెంట్కి వెళ్తాం రోడ్స్ ఏమన్నా తింటాం డైలీ ఒకటి ఎయిటీ ఎయిటీ రూపీస్ ఉండేది నేనే పే చేసేదాన్ని ఇంకా సెకండ్ ఫ్లోర్ క వస్తే నెక్స్ట్ బ్రేక్ లో తినేవాళ్ళము. తినే దాంట్లో వాడు తింటే నాకు ఏం అవ్వదు నా చాక్లెట్స్ తీసుకు ంటాడు తింటా అని వెళ్ళి మేఘనాకిస్తాడు. అబ్బా! ఆ ఎన్ని సరిలు ఇచ్చారో తెలుసా నేను ఎందుకు ఇస్తాను అంటే నేను డబ్బులు వచ్చాక ఇస్తాలే నీకు అంటాడు. ఆ నాకు డబ్బులు ఎవరికి కావాలి ఆమెకు ఎందుకు ఇస్తున్నావు? వాళ్లేం తినలే వాళ్లేం తినలే వాడేమంటాడో తెలుసా లంచ్ బ్రేక్ లో లాస్ట్ ఫైవ్ మినిట్స్ వాళ్ళ క్లాస్కి వెళ్ళేవాడు. వెళ్ళినప్పుడు, వాళ్ళు టూ స్పూన్స్ ఏమో
అయ్యా అది తినే వాడికి పెట్టినట్టు సరిపోయారమ్మా తల్లీ
వాడికది అది ఎక్కువ అనుకుంటా, దానికి వేరే చాక్లెట్ తెచ్చియచ్చు.
పెద్ద అంతరిచ్ మళ్ళీ అట్లాంటి వాళ్ళతో అయ ఏం ఫ్రెండ్షిప్ ఏదో వాళ్ళది నాకు అర్థమే కాదు.
అ
వాడికి అమ్మె అంతే అంత ఇష్టమా? అది ఏంది రా ఆమెకు ఆమె అంటే అందరికీ అంతఇష్టం. ఇష్టమో
ఏమో అబ్బా
ఏమో మనం
ఆ హా మీకు కంపేర్ చేసి నేను ఎంత ఎక్కువ చేసే తెలుసా హెడ్ కార్లీ ఎన్నినీవి రాసిచ్చా స్టార్టింగ్ నుంచి ఎడింగ్ వరకు డీప్ నీకు సపోర్టా అది ఏడబ్ల్యూ ఎస్ తక్కువ ఉందా ఆ సెమ్ లో మొత్తం రికార్డ్స్ నేనే రాసిందిలా లాస్ట్ ఏమన్నాడు అంటే నువ్వేం రాసిచ్చావు ఆమె టూ షీట్స్ ఎయిర్ ఫోర్ షీట్స్ లో రాసిచ్చిందంట. అది ఎక్కువ వాడేది ఇన్ని రికార్డ్స్.
ఏమున్నాడు చూడువాడు.
నేను కాదు ఆ ఆమె ఎక్కువ ప ఆమెకి చెప్పొచ్చు కదా నువ్వు రికార్డ్స్ అది ఇది అంటే నీ వల్ల అవ్వదంటే మింగే అనేవాడు.
ఏందిరా వాడు ఏ మనిషో ఏమో కదా! అలా అంతా చేసేది ఎందుకో ఆ ఓహో మ్ నవ్వదా ఇవ్వదా అంటే పెద్ద ఓవరాక్షన్ అమ్మ తల్లీ. వదులే
ఇన్ని రిలేషన్షిప్స్, ఎక్స్పీరియన్స్ అయ్యాక బాగా చూసుకోవాలి. ఎట్లుండాలి ఆ అమ్మాయి అక్కయ్యలున్నారు అదేం నేర్పించారా ఏంటో. అయినా వాళ్ళ అనేది ఏం ఉంది లే నేనే ఏం నేర్పించలేకపోతున్నా.
నేర్పిస్తే నేర్పిచ్చు నేర్చు కునే వాళ్ళ ఉన్నాడా ఓ ఉహ్ నితి రహ్ మొన్నచ్చాడు కదా అంటే వాడు జీవను ఏ వాడు ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు అంటే, వాడికి ఏం తెలీయదు అమ్మాయికుడిలా బిహేవ్ చేస్తున్నాడు. మొన్న నితిన్ వచ్చి ఏంటి వాడికేం తెలీదా వాడేం మాట్లాడ్డా అది ఇది అన్నాడు. లేదు మా ఆ రోజు ఏమో ఆ రోజు వాడికి అట్లా ఫీల్ వచ్చిందంట. అంతే అంటే మా వెనక వెనకల వెనకలు వచ్చేది ఎలా అలాంతా చేస్తుంటే బైక్ లో అయినా సరే ఫట్ పో వాడు ఫస్ట్ పోకుండా మా వెనకాల వచ్చేది అలా ఆ అంతే నేను చెప్ చెప్ప వాడికి తెలీదు వాడేమి ఎప్పుడు పోలేదు అనుకుంటా అదిద అని చెప్పా నేను ఇలా ఉంటే కష్టమమ్మా అంట వాడు వాడికంటే ఏం పని పాట ఉండదు ఊరంత తిరుగుతాడు అట్లాని అందరు తిరుక్కోని కూర్చుంటారు ఏమంటే నితిన్ ది అడ్వాంటేజ్ ఒకసారి రూట్ చూసాడంటే బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోతుంది వాడికి ఇంకా ఒక్కసారి చూడాల్సింది ఇంకా రెండోసారి కూడా చూడాల్సిన అవసరం లే హెసరగా టెక్ ట్రీ అది పోయేటప్పుడు నేన్ చెప్పను లేదు ఏమి లేదురా మ్యాప్ ఓపెన్ చేసినా మ్యాప్ ఓపెన్ చేసి ఇద్ వాడికి అసలు వాడికి ఐడియా నే లేదు అటుపక్క రోడ్ ఎలా ఉంది ఏం ఉంది అని మా ఇద్దరిక ఐడియా లేదు మా మ్యాప్ కొంత సేవ్ ఇలా చూసాడు రూట్ అంతా అంతే డైరెక్ట్ తీసుకొని పోయి ఆడ వదిలేసినాడు అసలు మధ్యలో ఒకసారి కూడా రూట్ చూడలే ఏమి చూడలే వచ్చేటప్పుడు కూడా అంతేరా ఇంకోసారి రూట్ కూడా చు చూడలేదు దమ్మని తీసుకొని వచ్చి పీజీ దగ్గర నిలిచోడు అయ్యో అమ్మ అలాంటిదాని ఎక్కువ నాలెడ్జ్ వాడికే చదువు అంతా ఓకే ఓకే అంతేం లేదు ఉంది కానీ అంతేం లేదు యావరేజ్ స్టూడెంట్ ఆ వాడు ఇంట్రెస్ట్ పెట్టడు అంతే వాడు ఫ్రెండ్స్ వళ్ళ అంతా వాడు ఫ్రెండ్స్ వళ్లే అది ఏం ఫ్రెండ్స్ తెలుసా వాళ్ళ ఫ్రెండ్స్ చీ కంటే
వీడి ఫస్ట్ ఫ్రెండ్స్ బానే ఉండేవాళ్ళు వీడే అది చేసుకుండలా ఊర్కే తిట్టేసి వాళ్లని ప్రతిక
ఊ సరిపోయింది వాళ్ళు కాదు ఇప్పుడు వాళ్ళంతా ప్లేస్మెంట్ ట్రైనింగ్ వస్తున్నారా లేదు కదా
లేద్ వాడు రాడ్ దీస్ రావట్లేదు వాడు ఇం
అహ వాడ్ పేరు ఎందో ఉండేది చూడ్రా
వాడు ఇంటికి వెళ్ళిపోయింటడు వాడు ఎక్కువ నిక్ చుర నాయన అదేమో ఉంది వాడది
వాళ్ళు ఫార్మర్ కదా వాళ్ళు డాడీ అందుకే రిచ్ రా వాళ్ళు ఏమనా చూడమా ఫార్మర్స్ అవంతా ఉండాలి ప్చ్ ఇంట్లో కదా మా రూమ్ మెట్ కావ్యకు కూడా అదే కదా అందుకే వాళ్ళకి ఎక్కువ ఇది ఊ
మాకు ల్యాండ్ ఉంది కానీ ఎవరు చేసేది ఎవరు లేరు మా
మా తాత చేస్తాడ్రా కానీ ఏమో ఆమే ఆయన చేస్తాడు అంటే రైస్ కార్న్ రెండు చేస్ స్తాడు రైస్ అందరికి ఇస్తాడు కొ అంటే వాడు ఎం త పార్షాలిటీ తెలుసా మా తాత ఇప్పుడు ఫోర్ మెంబర్స్ ఉన్నారండి టే వాళ్ళకి పిల్లలు త్రీ బాయ్స్ ఒక గర్ల్ ఉంది రా మా తాతకి హలో
ఆ అ
ఆ ఫోర్ మెంబర్స్ ఉంటే త్రీ గల్ త్రీ బాయ్స్ ఒక గర్ల్ ఉంటే ఆ త్రీ మెంబర్స్కి ఇక ఈక్వల్గా వేసి మాకు ఒక్కటే తక్కువ వేస్తాడు తెలుసా
మీరు తీసుకోకూడదు ఓ పోతే పోయింది లే అని వ
ఊ ముందు
మీన్ డాడి వాళ్ళ డాడీ నా ఏ ఎరిపప్ప
ఊ అలా చేస్తాడు ఈ మా ముందయితే ఆ ఫస్ట్ లో వాళ్ళది ఎక్కువ డబ్బులు లేకుండా అలా ఉండేదంట మా తాత వాళ్ళకి అప్పుడు ఆ అందరూ అంటే ఇప్పుడు మా అంత ఫ్యామిలీ మొత్తం కి అసలు ఏమి డబ్బులు లేకుండా ఎక్కువ పోరాడింటే మా డాడీ ఉమ్ ఆ ఒక ఒకరి దగ్గరికి పనికెల్లి వాళ్ళ దగ్గర పని చేసి కొని చేసుకొని మళ్ళీ ఓన్ బిజినెస్ పెట్టుకొని అంత పైకి వచ్చి వాళ్ళందరినీ లేక అంత బాగా అర్న్ చేసుకుని వాళ్ళ అందరినీ బాగా చూసుకున్నారంట అప్పుడు మా డాడీతో ఎక్కువ డబ్బులు ఉండేదంటా
అప్పుడు ఇప్పుడు కూడా అలా చేయొచ్చుగా
ఇప్పుడు అప్పుడు అంతా చేసి వాళ్ళందరికి బాగా పెట్ పెట్టేవాడంట మాకి తక్కువ అయిన పనిలే వాళ్ళకి ఎక్కువ పెట్టేవాడంట మా మమ్మీ చెప్తుంది ఇంకోటి ఏమి తెలుసా వాళ్ళ ఇప్పుడు మా డాడీ సిబ్లింగ్స్ ఉంటారు కదా పెద్దప్పా చిన్నన్న వాళ్ళ వాళ్ళందరు పిల్లల పైన మళ్ళీ డిపాజిట్ చేశాడంట డబ్బులు మా డాడీ కానీ మా నా నా పేరు మా అన్న పేరు పైన మాత్రం వన్ రూపీ కూడా చేయలే వాళ్ళ అకౌంట్ అందరిలోనూ చేశాడంట మా మమ్మీ అడిగి తే ఆ ఎందుకూ డబ్బులు ఎక్కడ పోతాయి ఉంటాయి నేను తాజు పెట్టా నేను పెట్టానులే మన పిల్లల కోసము వాళ్ళ కోసమే పెట్టాన అంటే మన పిల్లల కోసం పెట్టాను అది ఇది అంతే చెప్పి మా మమ్మీకి ఆ అంత తాగక సరిపోయింటుంది ఒక రోజు అయితే మా మా మమ్మీ అయితే ఎంత ఏడ్చుకుని తెలుసా ఒక ఇన్సిడెంట్ ఏదో అయిందిరా అప్పుడు మా మమ్మీ ఆ నా నా నాది టెన్త్ అయిపోయింది ఇంకా నేను పియుూ కే వెళ్ళాలి పియు జాయినింగ్ కి వెళ్ళాలి అప్పుడు మా మమ్మీ ఫిఫ్టీ కే ఏమో పెట్టుకుందిరా ఇలా బ్యాంక్ లో పెట్టుకుంది నా కోసం అని పెట్టుకని అంటే మా డాడీ ఏం అప్పటికే మా డాడీ ఏం పని చేయలే ఇంకా ఆపేసాడ మొత్తం పని చేసేది మాకు రేషన్ షాప్ ఉన్నింది మా మమ్మీ చూసుకునేది మా డాడీ అప్పుటికే కు తాక్కొని అది చేసుకొని ఉండేవాడు ఆ సడన్ గా మా మమ్మీ మా డాడీ అవంతా చేసుకోనిండి ఎక్కువ తాగేసేది తాగేసేది వచ్చేది ఏం పని చేయడు కానీ తాగేవాడు రోజు తాగేవాడు ఆ డబ్బులు ఎక్కడ నుంచి వచ్చేదో ఏమో తెలీదు మా మమ్మీకి బ్యా అప్పుడు ఇంకా అంత అ లేదనుకుండా బ్యాంక్ అకౌంట్ అంటే ఫోన్ కి మెసేజ్ వచ్చేది అవంతా లేదు బ్యాంక్ అకౌంట్ లో విత్ డ్రా చేస్తే ఫోన్ కి మెసేజ్ రా వచ్చేది కాదు అప్పుడు ఒ మా మమ్మీకి డౌట్ వచ్చి ఫస్ట్ లో వార్నింగ్ ఇస్తూ ఉంది అదేమన్నా అవ్వాలి అదేమన్నా అవ్వాలి అని ఒక రోజు పోయి చూస్తే సిక్స్టీ త్రీ రూపీస్ ఏమో ఉన్నింది బ్యాంక్ అకౌంట్ లో ఫిఫటీ కే సిక్స్ టి త్రీ రూపీస్ ఉన్నింది ఫస్ట్ మా అన్నను పంపించ చ్చింది పోయి చెక్ చేసుకుని రాపో అని మా అన్న చూసిస్తే అతుంది అని చెప్పాడు మా మమ్మీకి ఫుల్ షివరింగ్ వచ్చ ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ మా మమ్మీ పోయింది మా డాడీ ఇంట్లోనే పెట్టు వచ్చిలోపు వెళ్ళిపోతాడని చెప్పి వెళ్ళి పోయి చెక్ చేసుకొని వస్తే ఏడ్సుకొని వచ్చేసింది మా మమ్మీ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ దగ్గరకి వెళ్లి చెక్సుకుని ఇంటికి
అన్ని రోజులు పెట్టారు
ఆ ఎంత కష్టపడి మా మమ్మీ నా కోసం అంత దాచి మా డాడీ ఇప్పుడు చెప్తారు కదా ఇంట్లో చిన్న కూతురంటేలో అని మా అన్న ఎప్పుడు ఏం చేయలేదు ఆ సరే బాయ్